హలో మీర్ క్రికెట్ జస్
ఆ చూస్ సో మీరు చూస్తారా
అవును చూస్తాం అంటే మీకు ఐపీఎల్ మీద నాలెడ్జ్ ఉందా
ఉమ్ ఉన్నాది కొంచెం కొంచం
అవునా మీ ఫేవరెట్ టీమ్ ఏది ఐపీఎల్ లో
చెన్నై సూపర్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్
ఆహా ఎందుకు ఎందుకు మీకు అది ఫేవరెట్
ధోని అంటే ఇష్టం కాబట్టి అది ఫేవరెట్
అవునా అంటే ధోని ధోని ఎందుక్ మాకా నా ఫేవరెట్ టీమ్ ముంబై
హుమ్ ధోని ఇష్టం కానీ ఐపీఎల్ టీమ్స్ అన్నిఇష్టమే సార్ క్రికెట్ అంతే ఇష్ట బట్ దోని కో ఇష్టమం గావట్టి సిఎస్ కె ఆడినం
ఆ ధోని ఉన్నాడనేనా సిఎస్కె ఇష్టం
అవును
ఆహా అంటే ఆ సిఎస్కే కా కొడా ఇంక
ఇట్లా అంటే ముంబై ఇండియన్స్ ఎస్ఆర్ హెచ్
అవున అంటే మీ అంటే మనం తెలుగోళం కదా మనం ఎస్ఆర్ హెచ్ కి సపోర్ట్ చేయాలి కదా
అందుకే కదా ఎస్ఆర్ హెచ్ హోమ్ టీమ్ అని సపోర్ట్ చేస్తుండది ధోని కోసం సి స్ కె
ఆహా అంటే టీమ్ వర్క్ ఎక్కు చూసుకుంటే ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ అయితే ధోనియా
ఉ అవును
ఆ అంటే ఇప్పుడు ఫేవరెట్ టీమ్ అంటే నీకు ఎస్ఆర్ హెచ్చా
అవును ఎస్ ఆర్ హెచ్
అవునులే చాలా డేంజర్ గా మారిపోయింది కదా టీమ్
అవును అందరు మంచిగా ఆడ్ కదా బట్ బౌలింగ్ కొంచెం తక్కువ ఉన్నది బ్యాటింగ్ ఓకే
అంటే ఇప్పుడు అడ ఏం జరుగుతది తెలుసా ఇప్పుడు బ్యాటింగ్ లో వాళ్ళు త్రీ హండ్రెడ్ కొడితే ఆ పక్క ఎంత మంది బ్యాట్స్మెన్స్ ఉన్నాయి ఆ త్రీ హండ్రెడ్ అనే టార్గెట్ ఆలోచించేలోకి వికెట్స్ పడిపోతాయి కదా
ఉ కానీ బౌలింగ్ లూజ్ ఉన్నప్పుడు కొట్టగలరు కదా
కొట్టగలరు కరెక్టే వాళ్ళు కొట్టాల కొట్టాల అని ఆలోచించుకొని క్యాచ్లు ఇచేస్తారు
ఉ హిట్ంగ్ పోయిన
ఆ ఉ టార్గెట్ వాళ్ళ మైండ్ ని డిస్టర్బ్ చేసేస్తుంది అలాంటప్పుడు మ్యాచెస్ వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు గెలుస్తారు అది వాళ్ళ మైండ్ సెట్
కరెక్ట్ బట్ కొంచం బత్ బౌలింగ్ బాగుంటే ఇంకా బాగుండేదేమో తక్కువ స్కోర్ ఉన్నప్పుడు కూడా డిఫెండ్ చేసుకోగలం కదా
ఆ అవునండి అది కాదు కానీ ఇంతకు ముందు ఐపిఎల్ ఇలా లేదా అంటే మీరు ఇప్పుడు నుంచేస్తునరా ఐపిఎల్ లేదా ముందు నుంచి మీకేమన్నా
ఐడియా ఉంది కానీ కంటిన్యూగా చూస్తుంది అయితే ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి చూస్తునా
అవునా అంటే ఇప్పుడు ఇలా ఆడుతున్నారు కాని అ అగ్రెసివ్ బ్యాటింగ్ అంటే టార్గెట్ ప్రతి మ్యాచ్ టూ హండ్రెడ్ ప్లస్ కొట్టాలా అని అంటే ఒక అప్పుడు మ్యాచెస్ అయితే ఇలా లేవు కదా అప్పుడు ఆ అప్పుడు టూ హండ్రెడ్ అంటే ఇంక ఎవరు టూ హండ్రెడ్ కొట్టింటే వాళ్ళు మ్యాచ్ గెలిచేవాళ్ళు
అవును కాని ఇప్పుడు అలా కాదు గదా.
ఆ అదే ఇప్పుడు అంతా అదే అభిషేక్ శర్మా వచ్చినప్పటి నుంచీ ఫార్మెట్ అంతా మార్చేశినారు.
ఊ ఎస్ ఆర్ హెచ్ టీమ్ వళ్ళ.
ఆ అదే వాళ్ళే ఇంకా. అదే ఇంకా ఇది ఇంటర్నేషనల్ లో గూడా కంటిన్యూ చేస్తాన్నారు ఇప్పుడు.
హ్మూ ఇండీయా టీమ్ వల్ల అది ఇద
అవ అవును మీరు ఇది రీసెంట్గా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ చూశినారా.
ఆ చూసాను.
మరి అంటే ఇప్పుడు మన ఇండియానే గెలిచ్ చిందిగదా అంటే మీరు స్టార్ట్ కాకముందు మీరూ ఏది గెలిస్ స్తా దనుకున్నారు మళ్ళ మీ మీ
ఇండియానే గెలుస్తాది అనుకున్నా కానీ, ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయాక సెకండ్ బ్యాటింగ్ కొచ్చినప్పుడు. పెత్తా లాడడం చూసి ఒకానొక టైం లో పోతదేమో అనుకున్నాను గానీ.
ఆ
క్లియర్ వెద
అం టే అంటే సిరీ సిరీస్ జరిగే మధ్ మధ్యలో మనకి ఇండియాకీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడ లేకుండే గదా.
ఆ అదొక్క డౌట్ ఉండింది. ఊ అప్పుడు
అప్పుడు గూడా ఇండియా గెలుస్తదనే అనుకున్నారా మీరూ.
హోప్ ఉండింది. మేబీ
అంటే ఇంకా ఆ అంటే ఆ ఇంకా కొంద్దిగా హోప్స్ ఉన్నాయనియా.
ఊ అవును
ఆ అంటే మీకు ఫైఏ ఆ అదే ఇప్పుడు మీక్ ఫైనల్ ఇంట్రెస్టింగ్ గా అనిపిచ్చిందా లేదా ఇంగ్లాండ్ తో ఆడింది సెమీఫైనల్ ఇంట్రెస్టింగా అనిపిచ్చిందా.
ఫైనలే ఎక్కువ ఇంట్రెస్టింగా అనిపిచ్చింది. ఎందుకంటే తెలీదు మేబీ ఇంగ్లాండ్ ఆ వాళ్ళైనా విన్ అవ్యచ్చు మన మైనా విన్అవ్వచ్చు అనే ఇదిలో ఉండింది కాబట్టి ఫైనలే నచ్చింది.
అవునా కాద్ అంటే ఇప్పుడు ఫైనల్ అంటే ఇప్పుడు మీకు ఆడ అర్థం అయిపోయింది గదా అది. వన్ సైడ్ మ్యాచ్ అనీ
వన్ సైడ్ మ్యాచ్ అని ఎప్పుడు అర్థమైంది బెద్దల్ అవుట్ అయినప్పుడు హోప్ వచ్చింది బెద్దల్ ఉన్నంత వరకు
అది అది సెమీఫైనల్ కదా ఇంగ్లాండ్ తో ఆడింది మనము
అవును కదా ఓకే కరెక్ట్ సేఫర్ నాదే వచ్చింది ఉమ్
అదే అండి అదే నేను అడుగుతున్నా ఇప్పుడు సెమీ ఫైనల్ ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు ఫైనల్ వచ్చిందా అని
అ సేమి ఫైనల్
ఆ అదేనండి మరి అది ఇప్పుడు నాకు అదే అనిపించింది అంటే ఇంగ్లాండ్ ఫైనల్కి వచ్చింటే మనకి ఇంకా బాగా ఇంట్రెస్ట్ గా జరిగేది
ఆ హోరా హోరిగా నచ్చి ఎవ ఎన్నవుతారు ఎవరికి కప్పొస్తారు అనేదిలు ఉంట
అదే అనుకున్నాం కానీ ఇంగ్లాండ్ కూడా చాలా బాగా ఆడుతుండ్రి కానీ ఆ ఫైనల్ ప్రజారొ ఎందుకో తెలియదు వాళ్ళు
ఆ స్కోర్ ఎక్కువ అయిపోవడం ఒకటి మళ్లి
అవున్ మరి ఇంన్ టీమ్లు మీకు మీ ఫేవరెట్ ఎవరు అంటే ఇప్పుడు ఆడుతున్నారు రీసెంట్ టీ ట్వంటీ
ఉమ్ అ అందరి ఇష్ట
అంటే ఉంటరు కదా ఇప్పుడు ఇప్పుడు సిఎస్కే తరపుున అంటే ధోని అని చెప్పి నారు అలా ఇండియన్ టీంలు ఎవరు అని
అభిషేక్ శర్మ
అభిషేకా ఎందుకు
మీన్స్ ఒక భయం లేకుండా ఆడతాడు అవుట్ అవుతానేమో అని భయం లేదు ఉన్నంత వరకు సెల్ఫిష్ ఆడకుండా గేమ్ కోసం ఆడతాడు
కానీ అంటే ఈ సిరీస్ లో మరి అలా అంటే ఎక్కువ పర్ఫార్మ్ చేయలేదు కదా అంటే మీరు ఏమనుకుంటున్నారు
మీ ఒక్కోసారి టైం మంచి అయినప్పుడు అది అవుతది కదా ప్రతి ఒక్కరు ప్రతిసారి హిట్ కొట్టలేరు ఏదో ఒకసారి డౌన్ ఫాల్ వస్తది అది ఈ టైమ్ లో వచ్చింది తనే బట్ ఆగ ట్రై సర్ మ బెస్ లో ఫిఫ్టీస్ చేసారు కదా
అది కాకుండా ఏమంటే మనకి ఇంపార్టెంట్ మ్యాచ్ లో అన్నాడు ఫైనల్ లో ఫిఫ్టీ
హ్మ్ అవును ఒక స్టార్టింగ్ ఇచ్చిపోయినారు కదా
అ అదే అద్ భిషేక్ శర్మ ఆడ ఆడకపోయింటే మనకి టూ ఫిఫ్టీ టార్గెట్ వచ్చేది కాదు ఎందుకంటే ఫస్ట్ లోనే ఆ అది
కాబట్టి బట్ సామ్సంగ్ ప్లే వెల్ అబౌలర్ ఆఫ్కో
అవును ఆ మరి శామ్స్ సన్ ఎంట్రీ మీరేమన్నా నెక్స్ ఎక్స్పెక్ట్ చేసినారా అంటే ఇలా మధ్యలో వస్తాడు ఇలా ఆడతాడు అని అంటే అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉండే కదా ముందు సిరీస్
లేదు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మధ్య లో వచ్చి హిట్ అంతా బానే కొట్టి అసలు అంతిదవుతాడని అసలు అనుకోలే నిన్
అదే మీరేమన్నా అంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినారా ట్లా ఆడతాడు అని అంతకుముందెం పర్ఫామ్ చేయలే కదా
అంటే ఆడతాడని తెలుసు బట్ టైమ్ మంచిగా లేక ఫామ్ లో లేక ఆడలేదుగాని బట్ ఆ ఛాన్స్ వస్తదని అనుకోలే అతనికి
ఆ
బట్ చాన్స్ వచ్ చ్చింది మంచిగ కొట్టిన్
హు మరి ఫేవరెట్ బౌలర్ మీకు అంటే బ్యాట్స్మెన్ అంటే ధోని అభిషేక్ అన్నారు కదా బౌలర్
బౌలర్ జె స్పీ బుమ్రా హ ఏదేతన్ ఒక వికెట్స్ తీసుకోకపోయినా ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదున్నా రన్స్ ఇవ్వకుండా వికెట్స్ తీసుకోవడం అనేది అందరి వల్ల కాదు కదా
అవునవును
హు అలా రన్స్ ఇవ్వడు ఆల్మోస్ట్ వికెట్స్ తీసుకుంటాడు అంత కంటే ఇంకేం కావాలి
మరి అంటే ఇప్పుడు మనకి ఇది ఏదీ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగక ముందు మీరేమన్నా ఇది ఎక్స్పెక్ట్ చేసినారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే నేను అనుకున్న వాళ్లోస్ స్తారు అలా ఏమన్నా
హార్దిక్ పాండ్య అనుకున్నాను బట్ సంజు సంసన్ కొచ్చింది హ్యాపి గుండు
ఆ అని అంటే ఇండియాలో ఎవరైనా పర్లేదనా
హు పర్లేదు బట్ హార్దిక్ పాండ్య కొస్తుందేమో అని అనుకున్నా కాని బట్ ఎవరికి ఒచ్చిన ఓకే కద ఇండియా వాళ్ళే కద
ఆ
హ్మ్ మేక్ ఇండియాల ఇండియా టేవరిష్టం
మాకు ఇప్పుడున్న ప్రజెంట్ టీమ్ లో అయితే హార్దిక్ పాండ్యా
ఉహుమ్
అ ఇప్పుడు మామూలు గా నా ఫేవరెట్ అయితే రోహిత్ రోహిత్ శర్మ
ఓకే
అతడు ఇప్పుడు ఆడట్లేదు కదా ట్ మ్యాచెస్ అందుకనే ఇప్పుడు ఇప్పుడున్న టీ లో హార్దిక్ పాండ్యా ఆ కానీ అంటే మీరు అనుకున్నారా మన ఇండియా బ్యాక్ టు బ్యాక్ ఇలా వరల్డ్ కప్ గెలుస్తారని టీ ట్వంటీ
అనుకున్నాను బట్ ఏమో ఒకవేళ అవుతుందో లేదా అనుకున్నా అని హోప్ ఉందింది బట్ లాస్ట్ కి వచ్చింది అనుకున్నాను వస్తుందనయితే ఎందుకంటే అందరు టీ ట్వంటీ ప్లేయర్స్ అందరు మంచిగా ఆడుతున్నారు బౌలింగ్ బాగుంది నెంబర్ వన్ టీ ట్వం గోదర్ మనకే ఉన్నారు టీ ట్వంటీ బెటర్ మనకే ఉన్నారు
కానీ వాళ్ళేం పెద్దగా పర్ఫార్మ్ చేయలే కదా ఇవళ్ళ
ఓకే బట్ పెర్ఫర్మ్ చేయకుండా లాస్ట్ స్టేజ్ కీ వచ్చిండ్ర టైమ్ మంచిగా లేక వాళ్ళు పర్ఫార్మ్ చేయలేకపోయిండ్ర అంతేకద
అంటే వరుణ్ చక్రవర్తి బాగానే వేసినాడు కానీ గ్రూప్ స్టేజ్ల్లో మెయిన్ మ్యాచెస్ లో అతను వేయలేకపోయినాడు ఎందుకు అది
ఉ అవును ఎక్కువ రన్స్ ఇవ్వడం సిక్స్టీ ప్లస్ టమ్స్ ఇవ్వడం ఒక మ్యాచ్ లో అంటే ఒక్కోసారి టైం మంచిగా లేనప్పుడు ప్రతి ఒక్కరికి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో వాళ్ళిద్దరికి స్టార్ట్ అయి ఉంది
సరే అండి తర్వా తర్వాత కాల్ చేస్తా
ఇ సరే బాయ్